హలో హలో
అ
హలో
హలో
బావున్నావరా
ఆ బాగున్నా అక్క బాగున్నావా
ఆ బానే ఉన్నా
ఏ ముందుే కాళీ అక్క అమ్మవళ ఇంటిక వచ్చినా మీరే చేస్తల్లు
ఏం లేదు కాలేజీ పోయినాం కోచింగ్ పోయినాం వచ్చినాం ఇప్పుడే
ఆ
ఉ రయాలిగా కాసేపయిన ఆ బానే ఉంది రయ
ఆ
ని చెల్ల కూడా మా కాలేజేగా నైన్ ఎయిట్ సిక్స్ ఆ మాట్లాడితే హ
తను
ఆ పిన్నూ
ఉ ఎం చేసిండు
రామ్మకొ టమటో
వంగే సల్మల్ చెల్లి
మీ చెల్లె ఫోన్ ఓతుతాంది
ఫ్రెండ్స్ క్లోస్ ఇల్లా అందరం
ఆ, ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అయ్యా.
ఆ
ఇంకా అంతక్ ముందు ఫ్రెండ్స్ కూడ వచ్చిళ్ళు మా కాలేజ్ కె ఇగ, అందరం కలిసి ఒక క్ల కాలేజ్ కె పోయినం.
హాస్టల్లోనే వుంటున్ర మీరిప్పుడు?
ఆ అంటే అంతక్ ముందుకు కాలేజీ హాస్టల్లో ఉండేగాని ఇప్పుడు బయట హాస్టల్ల ఉంటానం.
అవున?
ఫుడ్ గిట్లా స్టా ఫుడ్ ఏం అంత నచ్చుతలేదు.
ఫుడ్ బాగుండట్లే?
ఉమ్, వారానికి త్రీ డేస్ రైస్ ఇట్ల ఎగ్ రైస్. టమాటో రైస్ గలాంటీయే పెడతాళ్ళు.
టిఫిన్స్ పెడతారా మార్నింగ్?
ఆ అ పెడుతాళ్ళు.
ఉమ్
ఈ కోచింగ్ కూడా ఉంది కదా త్రీ మంత్స్ అని, బయట ఉందాం అని, అప్పటి వరకు ఎగ్జామ్స్ కూడ అయిపోతయ్ అని.
ఉమ్
ఉ
మార్నింగ్ ఏం టిఫిన్ పెట్టిల్లు?
చపాతీ మార్నింగ్. జలుబు లేసింది, నాకు ఫీవర్ వచ్చింది.
అవునా?
ఉమ్ ఇగ అల్లనే
టాబ్లెట్స్ వాడుతున్నావ?
ఆ వేసుకున్నా, తగ్గకపోతే హాస్పిటల్ పోవాలిగ.
ఉమ్
ఉమ్
అ జలుబోస్తే ఫోర్ ఫైవ్ డేస్ దాంక పోదు అసల్కె.
మొన్న వరుసగా రెండు, మూడు రోజులు ఐస్ క్రీమ్ తినడం అయిందిగ జలుబోచ్చింది.
ఇంకేం చెస్ స్ల ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తాళ్ల?
ఆ రోజు రాత్రి ఫోన్ చేత్తం. ఆ ఆ బానె ఉన్ న్నరు మీ ఇంట్లో వాళ్ళు అందరు బావున్నరా?
బాగున్నరక్క.
మీ ఆయన?
అందర్ బావున్నరు.
ఎన్ని ఇయర్స్ అయితాంది నీకు పెళ్లి ఐ
ఆ మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ దగ్గరకి వస్తాంది
ఉహో
ఉ
ఎన్ని రోజులు అయితాంది మే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి
ఈ రోజే రిసెప్షన్ ఉండే ఓచ్చిన మార్నింగ్ ఓచ్చిన డు పోవాలిగా
ఇమ్మటే ఉన్నావా రెండు మూరలు
కొద్ది కొద్దిగా మా ఆయన గిట్ల వెళ్లాలి
మేళ కూడా వచ్చేలా అయితే
ఆ ఆయనకే క్లోజ్ అన్నట్టు
మీ అయిన వాళ్ళ చుట్టాలా
లేేరు చాకలోళ్ళు వాళ్లు
ఆహా
ఎగర డాడీ దగ్గరకి కళ్ళు దగ్గరకి వచ్చటోళ్లు
ఆ
అట్లా వెళ్ళు సెకడ్ కార్డు మాకేచ్చ వెళ్ళు
ఆ మా ఫ్రెండ్ వాళ్ళు ఊరేదా మీది
ఆ అవును లే
వాళ్ళింటికి దగ్గరనేనా మరి
మాల్ మా ఇల్లులు దగ్గరనే ఉంటాయి కానీ కాకపోతే వేరే వాళ్ళ వస్తది అలా వస్తది మేము ఓ మరే వస్తది
ఉహో ఆమె ఖాళీయే కాదా తిరుగుతనే ఇంటికి పోతే ద హాలిడేస్ కి
తిరుగుతది బాధ పల్లె
హ సగం రోజులు ఇంటికాడ సగా రోజులు కాదు ఇట్లా ఇంకా ఇప్పుడు కోచింగ్ కాబట్టి ఆ అటెండెన్స్ కావాలి అంటే ఉంటాను
అవునా
ఉ త్రీ మంత్స్ కోచింగ్ కాబట్టి ఆ అది హాలిడేస్ ఉన్నాయిగా ఉగాదికి
పండకెంత
ఆ అంతే ఇగా
ఎన్ని డేస్ ఇస్తారు అప్పుడు హాలిడేస్
ఇక ఇన్ని రోజుల వరకు ఎక్కువ హాలిడేస్ ఇలా కాబట్టి ఇట్లో ఫైవ్ డేస్ ఇత్త అని అన్నారు మరి సార్ వాళ్ళు ఇత్తరో ఇవ్వరో మరి తెల్వదు
ఇప్పటి వరకి ఇయ్య లేదు దెనికి
అంటే ఒక్కొక్క రోజే చిల్లంతా బాగేమి టూ త్రీ డేస్ వచ్చినా కూడా ఇవ్వలేదు సెకండ్ సాటర్డే అట్లా ఇవ్వపోతే ఈసారిమళ ఎగ్జామ్స్ అ వచ్చినాక ఇమళ పంపడిగా
పండుగ అయిపోనాకనా ఎగ్జామ్సా
ఆ పండుగ అయిపోయినికి కొన్ని రోజులు వర తర్వాత ఎగ్జామ్స్ ఇక చదువుకునేే ఉంటు ఇంటి ఇవ పంపిడు పర్మ్ చ్చమడివాడు
ఇంకా ఫైవ్ డేస్ ఇస్తే ఎక్కువ డేస్ కు ఉంట ఉండరు కావచ్చు
ఆ వారం ఉండి వత్తాం వారం తర్వాతకి
ఆ
మళ్ళీ ఎక్కు రోజులు ఉండడానికి కూడా ఉండదు ఇక్కడికి రావాలి కాబట్టి కోచింగ్ పోవాలి కాబట్టి
ఆ ఈ టైమ్కి వస్తలా మార్నింగ్ పొయ్యి
ఆ మార్నింగ్ వెయ్యి మధ్యాహ్నం హాస్టల్కి వత్తం తింటాం ఆ ఒక గంట ర రడు గంటలు బ్రేక్ మళ్ళా ఒక మూడు గంటలు మళ్ళా కోచింగ్ వెళ్ళాలి
ఇప్పుడు వెళ్ళాలా మళ్ళీ
ఆహా వెళ్ళొచ్చినాం అయిపోయిందిగా
హ ఇప్పుడు ఖాళీన గీ టైమ్ లో
ఈ టైమ్ లో స్నానాలు అలాంటివి బట్టలు పిండుకోడలు
మీరే పిండుకోవాల బట్టలు
ఆ వాషింగ్ మిషిన్ లేదు గీజర్ ఉంది కానీ వాషింగ్ మిషిన్ లేదు
ప్రైవేట్ హస్టల్ నగాదయినా
అ ఇంకా మా ఫ్రెండ్స్ వేరే కాల ఆ ఆ వేడి నీళ్లే గా కొంచం లైట్గా ఆ వే నీళ్లే ఇం కూడుకోవత్తాంద ఘోరంగా
అవును స పెళ్లి చేస్తేనే హాయిగా ఉంది.
హమ్
కాకపోతే జలుబుల సన వేస్తంగ్ ఎక్కువ అవుతుది
అవునవును కొంచెం ఇక లైట్ గా వేడి గోరు వెచ్చగా ఉన్నప్పుడే చేయాల
ఆమ్
ఇంకక్క ఏం చేస్తున్నావు?
ఏం లేదు రా కాలి మొన్నటి దాకా ఇక్కడ మా కాలేజ్ దగ్గర జాతర అయింది. అక్కడికే పోయినాం త్రీ ఫోర్ డేస్. అలా తిరగడమే సరిపోయింది. ఈ టైం కి కాలి కదా. వచ్చి స్నానాలు చేసి మల్లకి అక్కడకు వెళ్ళి తిరగడం. టైమ్ పాస్ ఇవలన్నీ పోయినాయిగా ఇక షాప్ లో వన్ని
మా చెల్లి అట్లే అల్లరి చేస్తుందా అక్కడ కూడా
ఎప్పటికీ అంతే మేము కూడా అంతే అందుకే మాకు ఫ్రెండ్ అయింది. హు హ నిన్న నిన్న సండే కాబట్టి నిన్న కూడా కాలిగాలేము. ఏదిపో అక్క దగ్గరికి తిరగడమే ఇలా సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ ఇప్పుడు కూడా వచ్చేఐట్ లోపు ఉండాలి మళ లోపల.
ఆమ్
అది సారీ సారీ పీసెస్ ఆ
ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా లెక్క
ఆ ఇంటర్ వాళ్ళు చేతాల్లో
ఆమ్
టెన్త్ ఫత్ ఆ ఉన్నారు కొందరు అందరు కాదులే చాలా మంది బీటెక్ చెత్తళ్ళు
హు
ఆ మేమే ఒక ఫైవ్ మెంబర్స్ అంతే డిగ్రీ చేస్తాను
అవునా
ఉమ్ ఉమ్ ఏం కర్రీ తిన్నావా మ ఎన్
ఫంక్షన్ అనే తిన్నాక మార్నింగ్ వచ్చిన మార్నిం మనం కొంచె పడుకున్నాం ఇంక పడుకుంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసిండు లేసి రెడీ అయి పోయి
మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళ కర్రీ ప్రిపేర్ చేసి అవన్నీ చేయాల్నా ఇగ
ఉమ్ ఇగ కష్టమే మరి మేమే తినడ ఒకసారి రెండుసార్ల తినడంట
అవునా నైట్ తినారా ఎప్పటికి తినారా
లేదు మార్నింగ్ నైట్ తింటాం మధ్యాహ్నం తింనం మే
ఎట్లు ఉంటుంది అంత సేపుదకా
ఇక మార్నింగ్ అక్కడ మా ఇంటి కంచి తినే వచ్చినాం ఎప్పుడు ఇక్కడ తిన్నాం
మ్ ఓన్లీ డైలీ టూ టైం సాలనట్టుగా
ఆ టూ టైమ్స్ అలవాటు ఐపోద్ది
హమ్ ఇంకా మీ ఫ్రెండ్ అందరు మాట్లాడుతాళ్ళ
హు చేస్తరక్క అప్పుడప్పుడు
వాళ్ళకి కూడా కొందరికి పెళ్ళిళ్ళు అయినట్టున్నాయి
పెళ్లి నా ఒక్కదానికే అయింది
ఉండ
లో ఒకమామేకయింది నాకు కూడా అంతే ఇగ
పోతాను మరి వాళ్ళ అందరి పెళ్లిళ్ళకి హలో ఎందిరా హలో
హలో
సరే తీర మరి మళ్ళ ఎతేప్పుడనే కాల్ మ్ మ్ బాయ్
బయక్క
హ